ఆ వినుపిస్తుందా అండి నా వాయిస్సు
మ్ విన్నుపిస్తుంది అమ్మ
మ్ అంటే మీరు ఎక్కువగా ఏది ఇష్టపడుతుంటారు సిటీనా విల్జ్ హ
విలేజే నే అమ్మ మేము ఎక్కువ
నిలే ఊహ్మ్ మ్ అంటే సిటీస్ లో కూడా అన్ని దొరుకుతాయ్ కదా మనకు
దొరుకుతాయమ్మ ఆడోల్తో ఈడా ఇంత ప్రశాంత రాదు
ఊహ్మ్ సరే స
మ్ అది పరిస్థితి అమ్మ
ఊహు నీకే ఇష్టమైన వంటే అది
మేము ఇష్టమైన వంట ఏదయ్నా స్వీట్ లో ఎక్కువ తినేదిరు అంతా
ఆహా ఒకటి ఒకటి ఏదైనా ఏ ఏ టైం లో పెట్టిన తింటాను అది చానా ఇష్టము ఎన్ని సార్లు అయినా తింటాను ఎప్పుడైనా తింటాన నేను ది వంట
రేగాలానమ్మ ఖరజకాయలు బాగా తింటాను నేను
ఎన్ని సార్లు ఐనా తింటారు ఎపుడు బెట్టిన తింటారు అంటే ఎట్లాది వంట చేసేది
అదీ ఈ గోధుపిండితో చేస్తారు అమ్మ
గోధుంపిండి తో నా
మైదా కలుపుకొని మ్ ఆకల్తీకి ఇట్లా పప్పులు
మ్ మ్
ఆ యలెకులు
మ్
సొంఠి ఇట్లా ఏసి బాల్ చానా బాగా చేస్తా బాచెస్తారు మ్ మ్ ఒక ఇరవై రోజులు నిలువ ఉంటై నిలువ ఉంటై ఒక ఇరవై
ఆన్ అవునులెండి అవునులెండి ఇంకా మీక్ నన్ ఏమైనా అడగాలనే క్వశ్చన్స్ ఉన్నాయా
మ్ అదేనమ్మ మీరు వంటలు అన్ని బా చేస్తార అమ్మ మీరు
ఆ నేను చాలా బాగా చేసాను వంటలు
అదే ఏ వంటలు చేస్తావ్ అమయ్య
నీ ఏంటీ అంటే నేను రీసెంట్ గా ఒక వంట చేసినాను చికెను ఆ నేన అది చెప్తాను ఎలా చెయాలో మీకు ఒక వేల తెలి తెలుసా మీకు ఎలా చెయలో
మాకు తెలుసు అయిన మీరు ఇప్పుడు ఎట్లా చేస్తారో లేదో మీది మాకు తెలలి కదా
ఆ చేస్
అవును అంద్రు ఒకలాగే చేయరు కదా ఉ అంద్రు ఒకలాగే చేయరు కదా
ఆ అంద్రు ఒకలాగ చేయరు ఓకోల్ది ఒకో విధంగా ఉంటది
ఒకో మైండ్ సెట్ బట్టి చేస్తంటరు ఉమ్ అదే చెప్పండి అమ్మ
ఆ చెప్తాన్ నైతే ముందుగా చికెన్ తీసి తీస తెచ్చుకున్నాక కొంచెం మనం ఉప్పు పసుపు ఎసి కడుక్కుంటాం అనమాట ఏదైనా మనకి స్మెల్ వచ్చినా కూడా అది వెళ్ళిపోతుంది అంత ఒక రెండు నిమిషాలు నానబెట్టి మ దన్ని కడిగేసుకోవాలి కడిగేసినంక ఆ చికెన్ వేరే గిన్నెలోకి తీసుకోని ఉ పెట్టేసుకొని దాంట్లోకి మనము ఇంత మనము ఉప్పేసుకుంటాము కురలోకి అంత ఎసుకొని అప్పుడే ఫస్ట్ లో నీ
ఉ
అ కొంచం ఆ ఉప్పు సగం ఉప్పు వా మనం వంటలోకి వేసుకునే సగం ఉప్పు పసుపు ఎసుకొని కలిపి ఒక పది పదహైదు నిమిషాల్ అట్లే వదిలిపెట్టేసెయ్యాలీ దాన్ని ఆ అంటే ఆ మసాలా అంతా మనకు ముక్కలకి చికెన్ కి అంతా బాగా అంటు కుంటున్ దన్నమాట స్పైసిగుంటది ఉమ్ ఆ తర్వాత నెన్ ఇంకా కా మున్న స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆనియన్స్ తీసేసుకుంటా అన్నమాట ఆనియన్స్ కట్ చేసుకొని ఆ అవేసేసి కొంచెం వేయించాక నేను ఆ మనకు వెల్లుల్లి ఉంట చూడండి పచ్చడి అది ఎల్లిపాయి అ అది కొంచం అది కొంచం ఎసేసి పచ్చిమిరకాయలు ఎసేసి కొద్దిగా వేయిస్తాను ఆ తర్వాతా నేను అ ట ఒక చిన్న టొమాటో కట్ చేసుకుంటను ఆ టొమాటా కట్ చేసుకొని అది వేసేస్తాను
ఉమ్
అవన్నీ వేసేసినాక మనము అవన్నీ కొంచం ఫ్రై అయినాక బాగా ఈ చికెన్ తీసి పెట్టుకుంటాం కదా ఆ చికెన్ అంతా అందులోకి ఎసేసి బాగా కలుపుతాం కొంచెం అంతా బాగా అన్ని ఇప్పుడ వెల్లుల్లి అవన్నీ బాగా ముక్కలు కంటేది అట్లా బాగా కలిపే సి ఒక రెండు నిమిషాలు హైలో పెట్టుకొని ఆ తర్వా త మనము గరం మసాలా అండ్ ధనియాల పొడి
ఉమ్
ఆ అట్లా అవన్నీ కొంచం మాసల్ ఇంకా మీక్ ఏవైనా కావాలనుకుంటే సపరేట్ ఆ మా చికెన్ మసాలా అవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలపెడుతాం కలిపెట్టేసేసి మనము గ్యాస్ కిందే ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసేయాలినమాట ఫైవ్ మినిట్స్ ముత పెట్టేసి వొదిలేయాలి అవి ఉడుకు తయి మరి ఇంకా మీక ఏమైనా కొంచెం చికెన్ లో మనకు రసం ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు కొన్ని యాడ్ చేయొచ్చు మీరు
ఉహ్మ్ హ్
ఆ నీళ్ళు యాడ్ చేసేసి ఇంకా మనము ముక్కలు ఉడికేంత వరకు ఉడక పెట్టేసేసుకోవచ్చు అంటే మరి ఇంకా మీకు వాటర్ కావల్ అంటే వాటర్ యేసు కొని మల్లి ఉడగుబెట్టేసెసుకోవచ్చు మనకి చికెన్ రెడీ అయిపోతది దాంట్లోకి మనము పలావ్ లాగా కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నార్మల్ అలా అంటే వైట్ రైస్ కాకుండా కొంచం పలావు చేసేసుకోవచ్చు
ఉహ్మ్ దాంట్లోకేమేస్తారమ్మే
ఆ దాంట్లోకి పలవులోకి మనము ముందుగానే ఒక వన్ కా ఒక కప్ అట్ల నానబట్టుకోవాలి రైస్ కడిగెస్ నాన్ పెట్టెసేసుకొని కొంచెం ఆనియన్ కొంచెం పచ్చికారము ఆడిస్తాము
ఉమ్
పచ్చికారం ఆసి ఆ తరువాత కొంచెం మనం ఈ బిర్యానీ ఆకు ఆ కొన్ని కొన్ని ఉం ఉంటా లవంగలు అలాంటివి వేసేసి తిరువాతిలోకి కొద్దిగా కరివేపాకు ఈ ఆనియన్స్ ఎసేసి వేయించి మరి ఆ పచ్చికారం ఉంటుంది కదా మ అంటే పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలు మనము మిక్సీలోకెసేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా ఉప్పు అల్లము వెల్లుల్లి అవన్నీ ఎసేసి మి మిక్సి పాటించుకుంటాం అంతే
మ్ హు
మిక్సీ పట్టించుకున్నాక దాన్ని ఎసేసి బాగా కలిపెట్టేస్తాం అనమా అంటే అది కొంచెం ఉడికేంత్ తర్క అది కలిపెడతామన్మాట
ఉహ్మ్
వాత మనం ఈ రైస్ అనేది నానబెట్టింటాము కదా ఇవిలోకి నానేసి ఉంటాయి ఆ ఈ రైస్ మనం వాటరొంచ్చేసి రైస్ వేసేసి ఆ మసాలా ఉంటుంది కదా ఉత్త రైస్ త్ ఒక రెండ్నిమిషాలు అట్లా మనం కలబెట్టాలన్నమాట
ఆహ
కలబెట్టేవేసేసి ఆ నీళ్ళు వేసేయాలి ఇప్పుడు మనం వన్ కప్ తీసుకుంటే మామూలు బియ్యమై తే రెండు కప్పులు నీళ్ళు తీసుకుంటాము అదే బాస్మతి వేసినామనుకో కొంచెం మనం బిర్యానీ రైస్ కొంచెం అట్లా ఒకటిన్నర బియ్మేస్తే చాలు ఎందుకంటే నానింటాయ్ కాబట్టి అ వాళ్ళోపో
మ్ హు
వేసి మనం ఇంక ఒక రెండు విజిల్ అట్లా మరి కొత్మీర కొంచెం పైనట్ల వేసేస్తె మనం ఫ్లేవర్ బాగా ఓచ్చిం రైస్ కి
మ్ హా
అట్లా మనం బాగుంటుంది మనుకు ఇంకొక రెండు విజిల్లోస్ తే అయిపై చికెన్ అయినట్టు పలావ్ అయిపోస్తుంది ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్లో చేయోచ్చు ఇదేం పెద్ద పనేం పట్టదు
అవునవుమ్మా మ్మ్
దైతే చాలా బాగుంటది మరి మనమంటే మామూల్ గా ఇప్పుడు మనం పూజల్ చేసినప్పుడు కొంతమంది అంటే ప్రసాదమ్గా దేవుడికి రవ్వ కేసరి పెడుతారు ఆ మరి పరమానం బెల్లమన్న మని పెడుతారు
బెల్లమనం ఏట్లమ్మా చేసేది అది
ఆ బెల్లమన్నమా అంటే మీ మీర ఎప్పుడూ చేయలేదా ఈ బెల్లమన్నమూ
చేస్తాంటాము ఒగోగరు ఒకో రకం చేస్తంటారని
ఆ అంటే అందరూ సేమెలేండి చేసేది మనమైతే ఒక కప్పు రైస్ కనిపెట్టుకుంటాం
మ్మ్
నంబెట్టేసేసుకొని ఒక పదహైదు ఇరవై నిమీషాలు అట్లే పెడుతాం ఆ ఇరవై నిమిషాలు అట్లే నానబెట్టేసేసి దాన్ని తీసి ఇంకా గ్యాస్ను పెడుతాము నాన్బేట్టకపోయినా కూడా ఏం కాదు బాగుంటుంది ఆ గ్యాస్ మీన్పెట్టేసేసి మనము స్టవ్ ఆన్ చేసేసి ఒక మనకి సగం పైనే ఒక డెబ్బై శాతం అట్లా అన్నము ఉడికింది అనేటప్పుడు కొంచెం బెల్లం వేస్తాము బెల్లం ఏసేస్ ది కొన్ని పాలుంటే పాలు కూడా ఏసేసి ఆ కొంచెం నెయ్యేసేసి ఒక యాలకులేసేస్తే అది బాగుడికి మనకి అన్నం అయినట్టైతుంది బాగుంటుంది బెల్లమన్నం పరమాన్నం ఆ ఈ కేసరి ఎట్లంటే మనం కేసరి కొంచెం నెయ్యి తీస్ నెయ్యి తీసుకుంటాం ఫస్టు ఈ నెయ్యి తీసుకొని కొంచెం కేసిరి మనకి ఎంతకాల ఒక కప్ కావాలనుకోండి ఒక కప్పు ముందుగానే నెయ్యిలో వేయించేసేసుకొని పక్కన్పెట్టేసుకుంటాం ఆ తర్వాత ఇంకో గ్ గిన్ని తీసుకొని దాంట్లోకి నెయ్యి కొంచెం నూనె వేసేసి హీట్చేసేసి వాటర్ ఏస్తాం ఇక్కడ వన్ కప్పు కేసరీ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ ఏయాలి మనము మూడు కప్పులేసేసి హైలో పెట్టేసి ఆ అది ఉడికే ఉడికే టైంలో మనము కేసరి ఏసేసుకోవాలా ఆ కేసరి ఉడుకుతుంది ఇంక కేసరి కూడా ఇంకొద్దిసేపుకవుతుంది అనేటప్పుడు మనము ఆ చక్కరేయలా
మ్ హు
చక్కెర ఒక ఒక ఒక కప్పు కేసరేసాం అంటే ఒక కప్పు చక్కెర వేస్తాం. అట్లేసేమ్ ఒక కప్పు మనము. పాలు పాలు కూడా ఒక వ వన్ కప్ అట్లా ముక్క కప్పు వేస్తాం.
మ్ హ్మ్
కదంతా బాగా కొంచెం మనము ము ముందు గానే కొన్ని ద్రాక్ష మళ్ళీ బాదము కొన్ అట్ల జీడిపప్ ప్పు వేయించుకోవాలనమాటా నెయ్యిలో.
ఉమ్ హ్మ్.
సో ఈ లాస్ట్ అయిపోయే టైం కల్లా మీరు లాస్ట్ లో ఇవి వేసేసుకొని ఒకసారి కాలు వెట్టేసి వదిలేస్తె. మన మంచి ప్రసాదం రెడీ అయిపోతుంది. అంటే మీరేప్పుడు ట్రై చేయలేదా వంటలు.
చేసినాము గాని మేము అంటే ఒకరు ఒక రకం చేస్తారు గదా తెలుసుకొవొళ్ళని.
ఉమ్ హు మీకు అంటే టిఫిన్ లో ఏమి ఇష్టం ఎక్కువగా.
టిఫిన్లు అంటే మేము ఇట్లా ఒగ్గాని బరువులొగ్గాని అట్ల బాగా తింటాము.
ఆహా మరి మీకు తెలుసా ఒగ్గాని ఎట్ల చేయలో.
ఉమ్ ఒగ్గాని ఇంత బాగా చింతపండు నానబెట్టి. బా తన్ని ఉల్లిగడ్లు పచ్చిమిరపకాయలు.
ఉమ్మ్.
అన్ని కోసి టమాటాలు.
ఉమ్.
బాగా దాన్ని పులుసు మాదిరిగా చేసి.
ఉహ్మ్.
ఉమ్ బొరుగులు నానబెట్టి.
ఉహూ.
అహ్ అది పొ పులుసు అంతా ఉడికిన తర్వాత కిందికి దించుకొని బా అది నీట్గా ఒగ్గనీ నీళ్ళన్ని పిండీ. ఒగ్గా బొరుగులు.
ఉహ్మ్.
పిండిన తర్వాత బాగా కలబెట్టి.
ఆహ్.
కొంచెం వెచ్చగ చేసుకని ఏదైనా బజ్జిలు గిజ్జిలు అద్దేసుకొని తింటే గిన చాలా బావుంటుంది ఒగ్గనీ. ఇలాచీ.
ఊహు అంటే ఉగ్గానీ అదొక్క రకంగానే చేస్తారా వేరే రకంగా ఏం చేయరా అంటే ఒ. ఒన్లీ చింతపండుతో కాకుండా.
ఆహ్ ఇవి నిమ్మకాయలతో గానీ చేయొచ్చు నిమ్మకాయ రసంతో గాని.
రెండింటితో చెస్.
బావుంటుంది మాకు దీంతోనే బావుంటుంది ఇహ్ చింతపండుతొను.
ఉమ్.
తింటాం దాంతోనే. నిమ్మకాయలు గానీ. నిమ్మకాయలతో గాని చేస్తారు కొంతమంది కొంతమందికి ఇట్ల సింత. పండైతే ఒగ్గానీ కొచ్చి పులుసోచ్చి సింతపండే బావున్.
ఉహు అవున్లేండీ.
వేరేది వేరే చెప్పద్దు ఈ చింతపండైతే ఒగ్గాని చాలా బావుంటుంది.
ఆహా.
ఉమ్.
అవున్లెండి.
అదే.
ఓకే అండి సరే అండి.
ఓకే